ఆ హలో
ఏం చేస్తున్నావ్ వే
ఏం చేయలేదు అదేది ఈరోజు ఇంగ ఇంగ అన్ని సర్దుకోవాల ఇంగ నేను రాణికి ఆ అన్ని రాసి పెట్టుకునిన్న అన్ని తీసి పెట్టుకున్నలే
ఆహా
రేపుయి ఇంకా తెచ్చుకునేేవన్న తెచ్చుకోవాలా లేనివన్నీ
అంతేలె మర్చిపోక ఉన్న అన్నీ పెట్టేసుకో
న్నా అన్నీ ఇంకా రెబ్బొయి తెచ్చుకోవాలా మన్నాడు ఏది మా ఇంటి అ అమ్మవారు ఉంటారు కదా మా ఇంటి దేవత ఆ ఆ అమ్మవారికి ఈ అమ్మ ఉడిబియం పెట్రావవాలని ముక్కొనిందంట అని మన్నచ లోరా
అవును లేవు తనారు మీయమ్మ అన్ని మీ అమ్మక లేకపోతే ఆహా అమ్మవార్ కే అ ఓకే ఓకే ఓకే అ అర్థమైందలేే
ఆ
ఆ అంతేలే అంత అయిపు తీసుకొని చూసుకొని పోయి ఒక ళ్ళి నా నెల్ల కల్లా వచ్చావా
అళ్లా అన్న వరకు ఎయాడా మ్మ నెల నెల తర్వాత వద్దాంనుకు నెల వరకు అయితే రాను, నెల తర్వాత ఇం ఏమైనా ఏమైనా పనులు పడితే రావాలా అంటే ఇకా మేము ఇప్పుడు ఏమనుకున్నా అని నేను ఈ ఇంకా మన మనకి తెలిసిన ఫ్రెండ్ ఉంది కదా ఆ మేమిద్దరమే కదాంగాడికి పోయేది, కనుక్కున్నామా పీజిల గురించి, అక్కడది ఏంది అసలుకి దగ్గర ఉండేవి అయ్ ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కి దగ్గర ఉండేది, ఏ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పది వేలు పన్నెండు వేలు పదహైదు వేలు ఉన్నాయి పిజి
మనకు తెలిసిన ఒక అక్క ఉందన్నగారా ఇంకా దగ్గరనే
ఆ ఆ ఆ ఆడయితే అదే ఇంకా అదే అనుకున్నాం మేమిద్దరం ఆర్డర్ తీసుకుందామని అది మాట్లాడినామా, మాట్లాడింటే ఆరు వేలు ఆరు వేలు చెప్పినర్వే
ఇది బెస్ట్లెఇంక కొంచం మొత్తం అంతా తింటావ్
వన్ వన్ వన్ అండ్ హఫ్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడ్ చాలా అంటే మన కాలేజ్ లో మని మన హాస్ట హాస్టల్ దగ్గర నుంచి సివిల్ బ్లాక్ కి పోతే ఎంత డిస్టెన్స్ డిస్టెన్స్ ఉంటాది దానికి డబల్ అంటే పోవడం రావడం నున్
ఉండని లే ఏం చేస్తాం ఒకదానికి గాకోకుంటే ఒకదానికి సర్దుకొని అన్నా పోతా ఉండాల్ల అన్నీ ఏ మనం అనుకున్నట్టు
ఇప్పుడు మామూలుగా కోచింగ్ కే డెబ్బై డేబ్బే వెలు ఆవుతు ఇస్తందివే
ఆ
డెబ్బై వేలు అయితంది డెబ్బై వేలు అయితంద ఆ డెబ్బై వేలు ప్లస్ ఇంకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నాక్
అయితాదిలే మళ్ళీ మధ్యలో ఎంత ఎంతంత ఖర్చులు వస్తాయి అవ్వంట ఇవ్వంట తినడానికి మన వర్క్
తర్వాత ఎగ్జామ్ నాకా ప్లేస్మెంట్స్ కి ఆలో అయితది చూడు అప్పుటికి మా దగ్గర సర్టిఫికెట్లు ఉండాలి బీటెక్ సర్టిఫికెట్లు నేనంటే ఇప్పు ఇప్పుడు నాలుగో సంవత్సరం దొక్కటి కట్టలా పన్నెండు వేలు అది గడితే ఇంగ ఐపో ఐపోయినక నాకు సర్టిఫికెట్లు ఇస్తారు మనం మన ఫ్రెండ్ ఉంది కదా ఆమెకు జే ఫీజు పడతది కదా అది జేవిడి పడినా పడకపోయినా కాని మనం కట్టాల్సిందే ఒకసారి మీరు మూడు సంవత్సరాలుల్లో ఎప్పుడో కట్టాలా ఇంక పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు
ఎందుకు ఆహా ఆల్రెడి త్రీ త్వల్ హరి మూడో మా మూడో ఇయర్ది ఏం జెత్త ఇప్పుడు ఏందంటే అకౌంట్ లోకే పడింది కాలేజ్ అకౌంట్ లోకే పడిందంటే కట్ చేసుకున్నారంట ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ది మాత్రమే వాళ్ళు వేస్తారు అని చెప్పినారు కానీ ఎప్పుడు సరో తెలీదు నాది క మా అంటే అప్పుడు నాది కూడా ఉంది ఒక లే సెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ సంమ్థింగ్్ చిల్లర ఉంది పన్నెండు వేల పదక వేలో నేన అప్పుడు చెబదాంలే అనేసి అను కోన్ ఎందుకులే ఇప్పుడు ఏమోసరం ఫస్ట్ ఇయర్వి సెకండ్ ఇయరర్ సగం సగం కట్టినం సగం సగం ఉంది అది ఇంగా తెలియట్లే ఎంత కట్టాలా ఏందని ఆ రోజు న పోయి అడిగేసి వచ్చా గుర్తులేదు నాకు ఇప్పుడు మరి
అవునా ఇప్పుడైతే నాలుగో ఇరదరది పూర్తిగా ఉంది
హ నాలుగు ఎర్దైతే ఇంగ పడలేదు కాబట్టి వాళ్ళ ఏం కట్టమని కూడా చెప్పలేదు ఆ రోజు కానీ మనకి
సర్టిఫికేట్ కావాలంటే కావా కట్టాలంట కదా అది కట్టినా కానీ ఒకవే కట్టాల కదా అప్పుడు కట్టేటప్పుడు కు మీరూ మనం కట్టినామనుకో మళ్ళీ ఒకవేళ వాళ్ళు కనక పడితే మన మన ట్ కే వెసారంట
ఆ అంగది సూరజ్
అది ఏమి ఏచ్చారో ఏం మనం నమ్మకం ల్యా ఇంగా
క్కం లా ఆ
అ మాద్ నాదైతే ఇంకా పన్నెండు వేలు కట్టాలమాంచ
ఆ ఉండనీలే ఏంగాదుగా
ట్టేసి అది ఆ సర్టిఫికెట్ తీసుకొని వచ్చుకొని ఇ ఇచ్చే ఆరు వేలు తగ్గించుకుంటారు
ఆ
ఎం గాద్ అది బీ ఎట్లంగా ఓ సంవత్సరందే కదా మీరు అంటే మీరు పంచాయతీ కదా జేవిీడి
అవున్ పెద్ద తల్
మాదంటే ఇంగ నేను ఎప్పుడైనా కానీ పన్నెండు వేలు కట్టాల్సిందే
ఏముంది లె నేనూ ఇంకా ఒకవేళ ఏమన్నా చేస్తే ఉద్యోగం అలాగేమన్నా చూసుకుంటే నాకు వచ్చినా అమౌంట్ లో నుంచి కొ సేవింగ్స్ చేస్తా కొంచెం కొంచెం ఎత్తిపెట్టుకుంటా
ఇప్పుడు ఎత్తి పెట్టుకోలే ఏమీ ఇప్పుడు ఉన్న ము రెండు సార్ రెండ్ రెండ్ నెల్లు పోయినందు
ఇచ్చేస్సెన్న ఇంట్లో ఇచ్చేస్సిన్న
ఏమనీ
ఏం ఉండించుకోలే ఏవి అమ్మ వాళ్ళకి ఇంగా ఏమన్నా ఏమన్నా వస్తే ఇచ్చేస్తంట ఇం ఇప్పటి నుంచి వచ్చే దాంట్లో కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుంటా పెట్టుకుంటా ఉంట అంతో ఇంతో అడిగేకి లేకపోకుండా అయిపోతుంది అనేసి నేను ఒక ప్లాన్లో ఉండ
అవునా దేంగా దేం రేపు రేపు అదే ఇంగ రేపు ఆయన్ని సర్దుకుండే ఉండాయా రేపు అన్ని పెట్టేసు కొని ఇంగ మన్నాడు ఆడికి పోతమా ఇంగ శనివారము శనివారం పోతే శనివారము నా పిల్ల మాత్ మా ఇంటర్ ఫ్రెండ్ ఉందా ఆ పిల్ల మన వచ్చిందన్ చె పినఇంటికి
అవున్లే అవున్లె
ఆ పిల్ల బయటకి పోదాం. ఒకసారి ఇంగా మళ్ళా మళ్ళా రావు కదా అని అంటే సర్లె అన్న ఒకవేళ పోతే మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం బయటికి తిన్నికి పోయి ఇంగా ఇంగా వచ్చేచ్చె శనివారం రాత్రి ఎక్కుతా బస్సు
అంతేలే ఇంగా కొంచెం జాగ్రత్త కొంచెం చూసుకుంటా ఉండు నేను వ్య నేను ఇక్కడికే మీరు వస్తారు కదా కలుస్తాలే బాగా తిరుగుదాం ఒక రోజు నేను
హుమ్మ్ ఆదివారమేలే ఇంగ మిగతా రోజులంతా ఆదివారం నికు సెలవేనా
ఆదివారం ఒక్కటి ల్ల్ హాలిడే
అదే నా మాకు కూడా హ ఆదివారం ఆదివారం ఏమి ఉండదు. క్లాసులు ఏమి ఉండవు. అవునా అంతేలే ఇంగ
అమ్
అంతే చెప్తాన నేను కూడా ఇంక ఏం చెప్తున్నానని ఇంకా య్యూడ్ ఇప్పుడు ఇంగా ఆదివారం కదా నే నాకి నీకి అదె ఇంగొ ఆ పిల్లకి పిల్లకి అందరికి ఆదివారమే మనకు సెలవు ఉంటది. కాబట్టి ఆదివారమే ఫ్రీగా ఉంటాం కాబట్ కి ఆదివారం ఒక ఆదివారం ప్లాన్ చేసుకొని బయటికి పోయి అట్లా
అంతే తిరిగేసి కొంచెం బాగా మెమోరీస్ చాంతా పెట్టుకుంటే హు ఖచ్చితంగా తెచ్చుకుంటా ఆల్రెడీ నేను పెట్టుకు కుందాం అనుకున్నా ఏన్ రం అంటే మీరు ఇంకా ఎప్పుడు వస్తారో నేను మరి ఇంటికి వస్తాను కదా అనేసి ఇంకా నేను పెట్టుకోలేదు అది టీషర్ట్ ఏమైంది తెలిస సారే రాపిచ్చుకున్నాంక మా ఆ అమ్మా ఉ పాతగా అయ్ పెయిందండి హు బకెట్లో దేవేసేసరికి అక్షాలన్నీ పోయినాయి ఉమ్ పెద్ద అసలే ఇంగ ఇప్పుడు మళ్ళీ కి కనపచ్చినల తో రాపిచ్చుకుంటా లేదంటే వదిలేస్తా ఇంగా అలానే
ముగ్గరం చేతులు వేసుకుందాం అనుకున్నాం కదా ఇక మీ ఇద్దరు
రాపిచ్చుకున్న తర్వాత ఒక రోజు ఏం చేస్తామంటే ఇట్లనే వేసుకునేసి ఒకరి మీద ఒకరు రాస్తున్నారు అనేసి ఫోటో తీసుకొని బాగా నేనైతే మంచిగా క్రియేట్ చేసుకుంటాయి ఏమన్న మనకి ఉండాలి కదా ఇలాయ్
ఉమ్ మెమరీసా ఆ అవునులే అదేం అదే పెట్టుకున్నాము
ఆ చెప్పలేదే ఇంకా ఏమన్నా ఉంటే
ఉమ్
ఈ రోజు చెప్పినాను కదా ఇల్లాం ఆ ఇన్సిడెంట్ జరిగింది ఆఫీస్ లో అనేసి ఒకటి అంతా ఇచ్చేసినారు అంత ఇచ్చేసింది అక్క వే రేట్ చేసే
ఎవరు
అయ్ పేందింగా
ఉమ్
నేను ఏమన్నా వర్కు లో పనిలో ఉంట అంటావేమో అనుకున్న నిన్ను
విషూడా ఊ అదే అదే ఇంక నేను చూసా అన్న ఏం కథా అనేసి సరేలే ఇంకేం
చెప్పాలివే నువ్వే మన స్నాక్స్ అలాగ ఏమైన్నా తిన్నావా ఉంది మాకు కూడా మాకు మూడంగాని ఉంది బట్ కానీ పడతదో పడదో తెలీదు
ఆ
సరేలేవే అయితే ఆ సరేలే ఉంటంది పెద్ద చూస్తా ఉండు ఏం పెట్టామండి